ఉల్ర్. ఏంకురా. ఆహ్. పొద్దున సాయంత్రం అవంటారు.
ఇది కొంచం తక్కువర్తదేమో అని.
ఆహ్ ఆహ్.
ఒకవేళ ఉన్నా గూడా మళ్ళా పొద్దున బాగా. చెపాతిలో పెట్టిన తింటాడు అక్కడ ఓయినంక. అవునా చెపాతిలో పెట్టిన తింటాడు మళ్ళా పొద్దున ఒక కరీ అంటాడు సరిపోతది ఆహ్. చపాతి ఏతక్క ఒక మూడు చపాతిలు తింటాడు. రైస్ పెడితే మధ్యాహ్నం ఇంత కొ సాయంత్రం ఇంత తింటాడు అసలు. ఏం తినకుండా ఉండడానికే పొద్దున్న చపాతిలు తింటాడు. నేనా. లేత్త నాలుగు నాలుగున్నర ఐదు గంటలకు లేత్త. ఊమ్. తినిపోతడేమో నాలుగు గంటలకె లేత్త నాలుగు గంటలకు లేతేమో ఆరు గంటల వరకు పని క్లియర్ అయిపోతది. నేను లేట్గా లేతే బావకు లేట్ ఐతది. ఆహ్ దాని బట్టే దీస్కపోతాడు తొందర తొందరేం చేయి అనడు. వంట అయితేనే స్నానం జేషి. తీస్కొనివొతడు. ఇగ మళ్ళా అక్కడికీ పోయి మళ్ళ హోటల్ తింట అని హోటల్ల తినడు అక్క హోటల్ల బడది.
ఏదిరా.
బయట హోటల్ల తినాలంటే తినలేడు.
బయటికోచ్చినవా.
ఆహ్ లేదు బావా వండుకుంటే హోటల్ల తింట. లలొ తినడు వన్.
బావ అచ్చిండు. స్నానం జేశిండొ ఇంట్లానే ఉండాడు.
నీకు.
అదే ఆగ శృతి వాల. భర్త వత్తే మాట్లాడుతుంటే. మండల్ రసూల్ పూరేగ వాళ్ల భర్తది. తను మాట్లాడతాంటే ఫోన్ మాట్. తెచ్చిచిండు నువ్వే ఇగ.
మాట్లాడతాడా ఇనబడతదా చెవులు వినవడతలే అంటారు.
చెవులినవడై గాని ఇప్పుడు మిషన్ కొనుక్కోపోనా అంటే కొనుక్కు కొనుక్కున్నా అంటాడు.
అవును మిషన్లు ఇస్తారు కదా కొనుకోవచ్చు గద.
ఆహ్ పెట్టుకున్నడు ఇప్పుడు.
పెట్కుమనా. వాళ్ళకు మిషన్లు అయితేనే కొంచెం మంచిగ అంటా.
ఊమ్. బియ్యం పెట్టాలే.
బియ్యం పెట్టాన కూర వండన్. ఉంది కదా పొద్దడిది ఏం. కూర వండినవ్.
బీరకాయ పప్పు.
పెసరపప్పా.
అయిందా
ఇలకాయ తీసుర బా
ఆ చిట్టి ఏం చెత్తాంది?
ఏం లేదక్క ఆడుకుంటా ఆడుకుంటా ఏ లేదు బావకు వాళ్ళ సార్ వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తే, అటు బయట కూచొని మాట్లాడతాండు పోయి కాడ కుసోని నాకడ హాక్ ఆ
ముచ్చట్ పెడ్తాడ చిట్టి తోని
ఓ ముచ్చటట ముచ్చట బా పెడతర్ ఆ ముచ్చట పెడతడు పెడతడు పెడతడు ఓ ఎత్తుకొని తిరుగుతడు ఆ ఇంక మనం ఎత్తుకుంటున్నన్న ఇట్ల ఎనక నిక్కుతది కాని, వాళ్ళ డాడీ ఎత్తుకుంటే కదలదు.
ఊ
ఈ ఇప్పుడు తిన్నా అయిపోయాక మేం పక్క తీసుకొని, పక్క వేసుకునే వరకు ఎత్తుకొని తిరుగుతడు. ఎత్తుకొని తిరిగితే మంచిగ ఉంటది ఇగా, ఇటు బొరవ్ అటు బొరవ్. అదే అంటే ఓ లేయను ఏమని చెప్పినవ్?
ఈశ్ ఈశ్వరక్కళ్లను నాది కల్పి ఇచ్చిళ్లు కదా
అవునవును
కల్పి ఇత్తే అది ఇట్ల ఇచ్చిళ్లు ఇత్తే సమ్మవై నువ్ ఉన్నాయి అని అంటే సరే అని ఇసరక్క అన్నదా చిల్లర్లేదు అత్తమ్మ నేను ఇత్త అని, నా దగ్గరనే ఉన్నాయంటే సరే అన్నది. అని తర్వాత సమ్మగటా ఉ అటు పొంగనే అటా అడుకున్నట్ట వీళ్ళ షిన్ననది కదా మరంటవ్ ముందు కూల్ వచ్చేది ఉన్నది
ఆ
కూలి వచ్చేది ఉన్నది, మరి ఇచ్చిలా అని అడిగింది అనంటే ఇత్తే నేన్ చెప్పనారా వత్తే నేనే పట్టుకొచ్చి ఇత్తా అనన్నా లా సరే అన్నది అన్నంక ఇగ ఇట్ల అచ్చినాయ అని చెప్పినా, ఇట్ల అచ్చినాయని చెప్తే నాక్ కె ఇయ్యాలే డబ్బులు, ఉండని అక్క అని అన్నరు అన్న
అంటే ఏమన్నది?
ఏమన్లే స ఏమన్లే సప్పిడి చేత్తలే
మొన్ననే చెప్పిపోయింది. బాబమ్మ చెప్పిపోయింది. అమే మాకియాల ఇగ. ఎందుకు పెద్దమ్మ అట్ల వాడుకుంటదా, బాహమే తీసుకోలే?
మామతకు చెప్పురా ఆ
ఏమని
ఆ మమత కు ఇట్లా చేసిందంట ఆ ఆ బాపమ్మ దాటా కూలి అడిగిందా సూరత్తను
ఏ తెలుసు మమత పిన్ని కూడ తెలుసు, మాకు జో మాకై చిన్న బాబన్న మాకు ఇయ్యాలని.
అవునా
తెలుసు తెలుసు
ఉమ్
అప్పుడు అర లీటర్ నెయ్యి అడుక్క పోయిందట కాదురా ఇచ్చిందార మొన్న వచ్చినప్పుడు అంటే ఏ లేదు పిన్ని ఇట్లా అడిగిపోయింది. ఇంక ఇయ్యా లేదా అని అడిగిపోయింది. ఇయ్యలేదు అని చెప్పినామని నేను అన్నా
ఉమ్
అంతే మా చిన్నమ్మ అక్క ఉండి అవసరం ఉన్నాయరా నేను నేను అడుగుదాం అనుకున్నా కాని మళ్ళీ ఏమ అనుకుంటదో నే అడగలే అక్క అన్నది ఇ ఎయ్యనప్పుడు ఇచ్చినాము మల్ల వచ్చి నప్పుడు తీసుకుందాం తీరా నువు ఎందుకు తొందర పడుతున్నావ్ అని అక్కని అన్నా నేను సరే తీ ఇగ నన్న ఏం లేదు కాని ఆ మిషన్ అక్క కు ఒక జాకెట్ ఇచ్చింది మొన్న అక్కకు డబ్బులు లేకుండే అక్క అసలికే ఇబ్బంది అయితాందని వోళ్లను
రామను
ఏమన్నావ్ మిషన్ గురించి
మిషన్ గురించి అడుగుతే కట్ చేసిస్తే కుట్టడము అది
ఆ అదే ఆమెను అడిగిన పొద్దున చెప్పింది అంటలేనా
ఆ
ఒక్క డ్రెస్సు కు డెబ్బై ఐదు రూపాయలు అట
ఆ
దా సుదా వాళ్ళ మానసని అడిగినా వాళ్ళ ఐదుగురు కలిసి కుడతారట ఆమె పొద్దుందాక ఏదో ఒక న షోరూమ్ లో చేస్తదట షో రూమ్ లో చేస్తాదట వీళ్ళు అందరు సాయంత్రం తిన్నాక ఇట్ల ఎనిమిది గంటలకి కూస్ ర్చొని ఇగ కుట్టుకుంటారట ఎనిమిది గంటలకి కుట్టుకొని ఇగ నైట్ అంతే వాళ్ళు ఇష్టం ఒకవేళ పడే అంతా కొట్టుకుంటారు.
అయితే మిషన్ తీసుకుంటావా అని అడిగిన్ రా చెల్లమ్మను మన చెల్లమ్మను
ఆ
మిషన్ తీసుకుంటావా అని అడిగితే ఎంతట అని అంటే నా లుగు వేల అట అంటే నాలుగు వేల దానికి అనంటే మరి బయట పదివేలు ఉన్నది మరి నాలుగు వేళ్లకి ఇస్తారట అదిదని అని అంటే వాళ్ళకేం బాధ ఏం బాధ ఉన్న దో నాలుగు వేలకే ఇత్తరట అంటే ఆమేకి ఉన్నదట కదా మిషని
ఎవలకు
చెల్లెమ్మకు మన
ఏ చెల్లెమ్మ
అదే జాన్సీ
ఆ
లడ్డు లడ్డు
లడ్డు ఆ అక్క అక్క నాకు ఉన్నది ఉన్నది ఉన్నది ఉన్నది అన్నది
ఆ
ఉన్నవన్నీ మీషిని కుడతానవా మిషని ఉన్నదట బావ ను మోటర్ కొనుక్కరమ్మను చెప్
ఆ గదే గదే
మోటర్ కొనుక్కరమ్మని చెప్తుందంట మోటర్ పదిహేను వందలు అయితాయి కొనుక్కరా అంటే కొనుక్కచుడేన కొన్నుక్క అత్తేనన్న నాది నేను కుట్టుకొని నేర్చుకుంట ఏమున్నది రా యూట్యూబ్ లో చూత్తే కటింగ్ నేర్చుకోవచ్చు అంటే తెత్తలేడు అని చెప్పింది
ఉమ్
ఉమ్ దో నేను ఈ విషయం స్రవంతి పిన్నిని అడుగుదును నా కావాలంటే చెప్ తెలుసు అనన్నది ఆరో జు పిన్ని
ఆ
ఇగ తీసుకుంట తీసుకుంటాం గానీ
ఇంకా అక్కడ అది మిషనీకి కావాలే మంది అని అంటే నేర్పిత్తారా మరి నేర్పడానికి కావన్న ఎట్లా కావాలే అని అంటే ఆ నేర్పడానికి వాళ్ళే నాలుగు రోజులు నే తర్వాత ట్రైనింగ్ ఇస్తారట ట్రైనింగ్ ఇచ్చినంక ఒక క్లాత్ ఇస్తారట క్లాత్ ఇచ్చిన తర్వాత కుట్టినంకా ఏం చేత్తారట ఇగ స్కూల్లా టీచింగు
ఆ స్కూల్లో టీచింగ్ స్కూల్లో టీచింగ్ నేర్పిత్తారు కావచ్చు మళ్ళ మనతోటి కూడా ఇంకొందరికి చెప్పిస్తారు కావ
ఆ...
మనకు తోని ఇంకొందరికి చెప్పియడం చెప్పించినంకా ఒక హండ్రెడ్ మెంబర్స్ అయినంక వాళ్ళకి ఉపాధి అవకాశం
ఆ వాళ్లకు జీతాలు ఉంటాయట వాళ్లు కు సర్టిఫికెట్ అత్తదంట
ఆ
ఇగ స్టడీ పరంగానే కదా ఇదంతా కలిపి
నేర్స్‌కొని ఇస్తే ఇప్పుడు మన కు ఒకటి ఏంటిదంటే నేర్పిచ్చి మిషిన్ ఇచ్చి సరే మూడునెలు నేర్పిచి మిషన్ ఇస్తే నెక్స్ట్ వర్క్ ఇస్తే మనము వాళ్లది వర్కు మనము చేయడానికి ఉంటది మనము నేర్చుకున్నట్టు ఉంటది అక్క మిష ని మనం లేకపోతే సొంతంగా కొనుక్కోవాలంటే మనకు అసలుకే ఉపాధి ఏం లేదు కదా మనం ఇంట్లో ఉండేవాళ్ళం కదా ఏదన్నా ఒకటి మనకు వాళ్ళు కొంచెం లోన్ లెక్కనన్నా ఇచ్చి కుట్టి ఇచ్చినా బాగుంటది
ఆ
ఇక మనం కొనుక్కోవాలంటే కొంచెం కుండా డ్రస్లు చెక్ చేసుకుని ఒకవేళ అయి కుట్టుకోడమా ఇత ఏదైనా గిరాకీ వచ్చిడమా చేసుకుంటే బెన్ఫిట్ పే వాళ్ళక్క మిషన్లు ఉన్నాయి కు ట్టే అన్ని రోజులు కుట్టిపోదు అన్నకూడా బెటరే అవును
ఆ
అట్లా అందుకే నేనే ముందు పోతా సరే అ
ఆ
అక్క ఓకే